ఏమ్య
ఏం లేదు ఊరకనే ఉన్న నువ్వేం చేస్తానవ్ చదివిన
బయట ఉన్నావా నువ్వు
కొంచం లేదు హ్ లేదు రూమ్ లోనే లేదు సౌండ్ ఫ్యాన్ సౌండ్ రూమ్ లొ నేను కాాలేజీలో సెకండ్ యూనిట్ ఫస్ట్ కా కాాలేజీ కాలేజీలో సెకండ్ యూనిట్ లో కొన్ని టాప్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా తనని చూసి రేపు చదువుదాం అనుకున్నా
ఉ కాలజీ అయిపో కొడతావా అయితే ఈ రోజు
ఈరోజు చదవాలి ఆ అయిపో కొడదాం అనుకున్నా ఏమైతుందో తెలిదు
ఉ
నీ నువ్వు చదివినావ లేదా కాలేజ్ అయిపోయిందా మీది
ఇంకా ఎనల్సిస్ ఎ అయిపోలేదు సౌమ్య కాలేజ్ యాడ అయ్యేది
కాదు కాలేజీ చదివిన అన్నారు మరి ఒక్క యూనిట్ ఎ నా
ఆది రోజు చదివినా అన్నమే అంతే అవే చదివింది
అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఇప్పడు వరకు అనాలసిస్ ఎ చదువుతున్నారా
అవును నీ సౌమ్య అంతుంది
ఎన్ని యూనిట్స్ కవర్ చేసినారు ఇప్పటికి
ఇప్పుడా థర్డ్ యూనిట్ అయిపోయింది ఫిఫ్త్ యూనిట్ అయిపోయింది
ఉ హు థార్ట్ యూనిట్ అయిపోయిందా ఉ ఉ ఉ
టూ ఆపోర్ర్చునేట్
ఇదో కాల్ అ ఫోర్త్ అ ఎగ్జామ్స్ చదువుతాం కదా ఈ రోజు అయిపోగట్టి కాలేజీ చదువుతాం ఉ ఎయిట్ డేస్ ఉంది ఆ నైన్ డేస్ ఉంది ఆ నైన్ డేస్ లో ఒక డే తీసేసేయ్ హల్ టికెట్ కి పోతాం కాలేజ్ కి ఆ
నేను అనుకున్నా అవ్వట్లేదు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు చదువుకోవడానికి లాస్ట్ టూ డేస్ తీసేసినా కాలేజీకి తీస్తారు
కాదు చదువు
ఫాం లేషన్
లే మేము అట్లే అనుకున్నాం
ఇంకా సిక్స్ డేస్లో ఇవి కవర్ చేస్తా
ఆ నీకు నా వాయిస్ ఇనిపిస్తుందా
నాకు కట్ కట్ వినిపిస్తుంది
అదే నీ నీ సిగ్నల్ ప్రాబ్లమా నా సిగ్నల్ ప్రాబ్లమా అర్థం అవ్వాలె
ఇక్కడే లే నాదే బాలే సిగ్నల్ హ కరెక్టే చదివిన కాలేజ్ థెరపీ థెరపీ భయం లేదు నాకు అనాలిసిసే భయం నేను ఫస్ట్ అనాలిసిస్ అసలు తెలిదు నాకు
అనాలసిస్ చదువుకో మళ్ళీ కష్టపడతావ్ చాలా
అవునా అయి
అవును చాలుంది ఒక ఒక యు ఒక యూనిట్ కూడా ఒక రోజు లో అయిపోదు అంతుంది.
అయిపోదా?
అంతే అంటే మనం చదివేదాన్ని బట్టి ఉమ్
నేను అనుకున్నా రేపు తీద్దామని మేమైతే ఆ కాలేజీ చూస్తావా? ఆ ఇప్పుడు ఎన్ని చదివిన అప్పటికి డ్రగగులు గుర్తుంటాయా లేదా అని నాకు భయం వేసింది ఇప్పుడేం గుర్తున్నాయి. అప్పుడు ఇంకా లాస్ట్ లో కదా అది ఇప్పుడు చదివింది అప్పటిక ఏం పనికొస్తదా అనుకుంటున్నా నేనైతే నాకు తెలిసి పనికి రాదని అనుకుంటున్నా
లేదు లేదు లే గుర్తుకొస్తాదిలే బా బాగా అది కొంచెం చూసుకో బాగా
తెలుసా అవి క్లాసిఫికేషన్ లు అబ్బా సెకండ్ యూనిట్ లోనే పడినాయి అన్ని అన్ని సెకండ్ యూనిట్
యాంటి మలేరియా, యాంటీబయోటిక్స్ సల్ఫనైట్స్, ఆంటినుక్లాస్టిక్ అబ్బా
సచ్చిపోతడేనే అయితే ఇగ చదివి చదివి ఇవి అయిన అంతే కా ఎం సీ కి కొంచెం పనికొస్తాయని కాలజీ దిశిన ఎం సి
అవునులే కాలి చదివితే ఎం సీ తెరపి
ఆ అందుకే ఫస్ట్ నేను ఇద్ దిషి నా ఇది అయిపోతేన్నా దాంట్లో అన్నీ ఉన్నాయి కదా! ఎం సి లో ఉన్నాయి. ఇప్పుడు ఎం సి చదువు అది ఎం సీ లో స్ట్రక్చర్ లో ఒక టింకా
ఆ ఎస్ ఏ ఆరు ఆ స్ట్రక్చర్ ఎస్ ఏ ఆరు ఆ స్ట్రక్చరూ
ఆ ప్రతి ఆ ఒక్కదానికి ఎస్ ఏ ఆర్ లు ఏమి లేవు. ఎస్ ఏ ఆర్ల ఎమ్ ప్రతే ఒక్కదానికి ఏయాలా? రాయలా? ప్రతి ఒక్క దానికే లేదు సిక్సే ఉండేది. ఉ వేరే చదివాన్ నేను
ఒకవేళ ఒకవేళ ఇప్పుడు ఆ యూనిట్ ఉంటుంది. గల ఏ యూనిట్ లో అయితే ఎస్ ఏ ఆర్ ఉంటుందో ఆ యూనిట్ కి సంబంధించి దానికి ఇప్పుడు దీనికి ఎస్ ఏ ఆర్ లేద అనుకో దేనికి ఉమ్
హైసానియాసైడ్ ఫస్ట్ ఇట్లానే ఉన్నాయి ఫినైనల్కి
ఆ ఫనులోన్ కదా ఫనులోన్ కి కాకుండా వేరే దానికి రాయండి అన్నాడు. అనుకో మనం ఫినులోని ఎత్తిమే రాస్తాం అంతే
ఆ అదంతా ఒగటే గదా ఇంకా ఒగటే వస్త నాకు అదంత భయం లేదు అనాలసిసే భయం ఫీజు తెలిసు ఎంత ఏేడిపచ్చినాడు నిన్న ఇది ఇప్పుడే ఫోన్పే వేసిన ఫీస్
చెప్పినా కదా నాకు ఫైవ్ కేయ వదల ఇ
ఆ అది కాదు బగి ఏమైంది తెలుసా పార్షయాలిటీ ఎట్లా చూపిస్తున్నారు తెలుసా నేను ఆడే హాస్టల్లోనే ఉన్నా ఈవినింగ్ వర్క్ హ వాళ్ళది ఫార్టీక సిక్స్టీకే ఉన్నా కూడా పిలిచి పిలిచి ఫోన్ చేసి పిలిచి ఫోన్ చేసి మరి పిలిచి వాళ్ళకు అమౌంట్ వేయిచ్చుకొని వాళ్ళక ఏం చెప్పినాడు ఎవరికి చెప్పొద్దండి నేనే ఏేపించుకున్నట్టు అంటా నేను ఆడిపించినాన్న ఉన్నదాన్ని
అ
మీ అబ్బాయి ఏడిపచ్చేసినాను నన్నుయితే ప్లీజ్ విషయంలో నేను గెట్టింగ్ మాట్లాడినాను దగ్గర మీరు ఒక్కొక్కరు కోక్కో క్లా చూస్తున్నారు ఇదంతా అవ్వదు ప్రతిసారి ఇట్లే అయ్యింది ఇప్పుడుగు నాదే చేసినార అన్న నేనైతే
స
ఇంకాదే నా అంతా కాలేజ్ అక కేసీ మొత్తం అమౌంట్ు ఈరోోజు రాపచ్చిన పేరు హలో హలో హలో
అంది
హలో హలో వినిపిస్తుందా
అంది